ఓ ఆ ఏం చేస్తురు
ఏం చేస్తాలే బాగున్నావా
బాగున్న నువ్వు బాగున్నావా
మ్మ్ బాగున్నా
మ్మ్ తిన్నావా
తిన్న నేను నువ్వు తిన్నావా
తిం తిన్నా తిన్నా ఇప్పుడే తిన్నా
ఆ ఏం కర్రీ
మాది ఫిష్
సరే
మీది ఏం కూర
మాది గోకరకాయా
మ్మ్ చెప్పైతే ఏం చేస్తున్నావ్ ఇంటి ఇక్కడనే ఉంటున్నావా ఎందుకన్నా పోతున్
ఏం వై ఇంటికాడనే ఉంటా
మ్మ్
ఏడికి అయితే ఏం పోతలేదు ఇంకా అప్పుడప్పుడు ఇంటి దగ్గర ఉంటే ఇక ఏం తిను ఏదో ఒకటి చేతులు కాలికుంటే ఎక్కుతా కూర్చోవాలి అట్లా ఉంటది మీరు మరి
నేను ఇంటికానే ఉంటున్నా మొన్నడదాకా మా అక్క దగ్గర నుండి వచ్చినా
మ్మ్
ఇప్పుడు కాళీ ఏమన్నా కోచింగ్ పోమని చూస్తున్నా ఏం కోచింగ్ ఆ అని ఆలోచిస్తున్నా
అదే
హ్మ
అంటే పోతా ఓకే ఎ యై
అదే బెస్ట్
హు మ్మ్, మ్మ్ మ్మ్ ఇప్పుడైతే అదే
మ్మ్ ఫ్యూచర్ కూడా అదే అందుకే చూస్తున్న. ఆ ఏడుంటే ఈడ మాక్ దూరం ఉంటా దగ్గర ఉంటాయా సెంటర్ కోచింగ్ సెంటర్ అనీ
అవునా
ఎన్ని ఇయర్స్ ఉంటదో తెల్వదు, అసలు ఏం తెలవది. కాని నేర్సుకుందాం అనుకుంటున్నా.
హ్మ్ హు ఏ కనుక్కోవాల తెలిసిన వాళ్లని
క్కనే అనుకోమని చెప్పిన మా అక్క మా అన్న ఎవరైనా ఒకరు కనుక్కుంటరు
అవునవును ఇట్ల డీటెయిల్ గా ముందే తెలుసుకొని
మ్మ్
జాయిన్ అయితే అప్పుడూ మా చెల్లెలు ఎం బీ ఏ చేస్తే, వాళ్ళ కాలేజీ నుంచి ఒక ఇంటర్ షిప్ వచ్చింది అనమాట.
మ్మ్
ఇంటర్ షిప్ వచ్చింది వాళ్ళ కాలేజ్ నుంచి ఒకటి
ఆ
అయితే టూ మంత్స్ ఆ టూ మంత్స్ వీ అయితే వాళ్ళు ఏం చేసిర్రంటే, ఇట్లా ఏమంటారు మనం వేరే వాళ్ళకి కాల్ చేయాలి కాల్ చేసి,
చ్చి ద నౌగాన్ని అట్లనే ఉంటున్నాం ఇద్దరం అన్ని అయిపోయినంక కూడా మనకి ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయినాయి హలో హలో వాయిస్ వేరే వాళ్ళది వస్తుంది ఏం వాయిసెస్సు
ఎవరో మాట్లాడుతురు మిడిల్లా
మ్మ్
అవే ఏట్స్ ఏదో వాయిస్ వస్తుంది ఆ ఆ ఇప్పుడు ఓకే ఇప్పు ఇప్పటిదాకా నీ వాయిస్ వినిపియ్యలే, వేరే వాళ్ళది వినిపించింది. నువ్వు మాట్లాడుతున్నావేమో అను కున్నా ఎవరితోనైనా
ఏ లేదు నీ
అయితే ఇంకా ఇంటర్ ఇట్లా వేరే వాళ్ళకి కాల్ చేసి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇచ్చిర్రు అన్నమాట. మా చెల్లెలికి ఏమి ఇచ్చిరంటే ఆమె వేరే వాళ్ళకి జాయిన్ చేయాలి, గ్రూప్స్ లో ఆడ్ చేయాలన్నమాట. ఆమె ఇప్పుడు నాకేం వచ్చిందంటే, ఇప్పుడు ఇట్లనే ఇప్పుడు నువ్వు అన్నావా ఏ ఐ అనీ
మ్మ్
అట్లా ఏ ఐ ట్రైనింగ్ కొన్ని కోర్సెస్ ఉన్నాయి. సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇట్ల జాయిన్ కావాలన్నమాట. అట్లుంటే ఇంకా ఆ ఇప్పుడు ఎవరు నమ్ముతారు చెప్పు అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇప్పుడు నీ లాగా ఏ అఐ నేర్చుకోవాలి అని ఉన్న వాళ్ళకి చెప్తనేమో బెటర్ కదా
అవును అవును
ఇప్పుడు నార్మల్ అంటే ఆ ఓ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఏమో బ్యాక్ ఫోర్ ఫైవ్ కూడా కాదు త్రీ మంత్స్ బ్యాక్ ఉండేయి ఇంటర్న్షి షిప్ అది
మరి ఇప్పుడు లేదా
ఇప్పుడు లేదు అయిపోయింది ఆ కాలేజ్ నుంచి వచ్చింది అది ఇంటర్న్షి షిప్ టూ మంత్స్ ఉండే అయితే ఇంగ్ వాళ్ళ ఒక టూ మంత్స్ ఇప్పుడు ఇట్లా ఒక్కొలకి ఒక్కొక్క ప్రాజెక్ట్ అనమాట. నాకేం చేసింది నా చెలెల్ ఏమో గ్రూప్లో వేరే వాళ్ళకి ఇచ్చిన ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్ ఎవరైనా సరే. ఉంటే వాళ్ళకి గ్రూప్స్ లో జాయిన్ గామనలే ఈమె జాయిన్ చేపియ్యాలన్నమాట. నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏందండి. అతే ఏఐ గురించ మొత్తం. ఈ ఏఐ వే సబ్స్క్రిప్షన్ తీసుకొని కోచింగ్ అనమాట.
అ
అట్లా ఉండే కానీ ఇగా ఇప్పుడంటే తెలుసనుకో ఏఐ. ఎప్పుడో తెలుసఅందరికీ కానీ మరి. కొదల్ ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఇంటంట్రెస్ట్ పెడితిగొ. ఇంట్లోమో ఎవ్వరు లేరు. నా ఫ్రెండ్స్ సర్కిల్ లాగానీ ఎవరైనా సరే. ఏ సాశీ ఇంకొటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి త్రీ నైన్టీ నైన్ లో ఒకటి ఉంది సెవెన్ నైన్టీ నైన్ ఒకసారి ట్రయి వన్నన్నా గనే మీ అక్క మీ అన్న
టై ఇస్తున్నా ఆల్రెడీ మా కా కమ్మ్కుట్టిని కూడా. వాల కొలీగ్స్ ని అడిగింది. ఇ ఈస్ట్ సైడ్ హైదరాబాద్ ఎని నదిడు కాని మా అక్క కూడా నేర్చుకుంటా అన్నది. మా అన్నని అడగాలి. ఇగ మా అన్నకి తెలిసిన మస్తు మంది ఉంటారు. మా అన్ననే అడిగిపియ్యాలి. ఎందుకంటే అయినా మొత్తం ఆనిమేషన్ కదా.
అవును
అల నెర్చుకుంటూ బొవ్ ఆ వాళ్లకు తెలిసినోలు తదా అవతోటి అడిగిపియ్యాలి. మా అన్నను కనుక్కోమంటే నెక్స్ ఇ మంత్ అన్నా నెక్స్ట్ మంత్ లో జాయిన్ కావాల అయితే.
ఉ ఉ
ఇంటర్ బెస్ట్డ్ పైన నేర్చుకుంటాం
అదే
ఏం అవసరం లే అన్నారు ఎక్కువ నార్మల్ గా నేర్చుకోవచ్చు ఏదన్నా ఒక్క స ఆ వాళ్ళు తడిసిన బట్టి అడు తె ఇద్దర్ బేస్ బారనే ఇట్కుట ఉ
ఇప్పుడున్న జనరేషన్కి ఐతే ఎఐ ది నేర్చుకోవడం చాలా మంచిది
ఆ అదే నాకు మైండ్ లో పడ్డది చూడాలి ఏమైతదో డాడీ కూడా ఒప్పుకుండు
సరే కు వేడా పర్ఫెక్ట్ ప్లేస్ ఎక్కడా అదంత
ఆ మంచి ఉందా అనుకో అప్ అండ్ డౌన్ అప్ అం అదే అదే అడుగు అదే తెల్వదిగా పంపిస్తురాగా గుంపిరు వెల్ని అప్ అండ్ డౌన్ అయితే బెస్ట్
అవునవును
అట్లా పంపిస్తాదో పంపియదు
అయినా ఇంకా ఆ హాస్టల్ అలవాటు లేని వాళ్ళకి కూడా పడదు ఆ హాస్టల్ అంటే ఫస్ట్ టైం ఆ ఫుడ్ ఏమో గానీ ఇంట్లో వాళ్ళని విడిచుండుడు
ఆ
ఇంట్లోలని వదిలిపెట్టి ఉండడం
ఆ కట్టిన మల్ల ఏ ఎట్ల ఎట్లా చూసుకున్న టూ ఇయర్స్ అయినా ఉంటుది ఆ కోచింగు నాకు తెలిసి
హ్మ్మ్ ఇంకా అయ్యాయి అంటే ఉంటది ఇగా
పక్కుంటది టూ ఇయర్స్
ఆ ఏమున్నా ఏమంటారు టూ ఇయర్స్ టూ నేర్చుకుంటే సెట్ అయితది మంచిగా
ఆ అదే ఆ వీటికి కూడా ప్లేస్మెంట్ క్కు ఉంటే మస్తుంటుంది కానీ పోలీస్ సర్టిఫికేట్ ఇంగ వచ్చిన ఇడిసి
ఆ కానీ చూస్తే మాత్రం మంచిగా ఏమంటారు ఎవరైనా మీ కజిన్స్ లో గాని ఎవరైనా కాని ఎడ్యుకేటెడ్ వాళ్ళని ఇప్పుడు ప్రజెంట్ ఇంకేం నడుస్తుంది ఏం నేర్చుకుంటే బెట్టరు ఫ్యూచర్ కి హెల్ప్ అయ్యేది తెలుసుకుంటే మ
ఆ ఆ అది కూడా పర
చార్ది పెట్టి గూడా క్లియర్ గా మంచిగా చెప్తుంది చార్జీ పెటిగుడ
ఆ చెత్త
మంచి అవి మీ ప్లాన్స్ ని బట్టి
మనం అడిగింది కూడా ఏఐ వాళ్ళు ఇప్పుడు ఆ ఛార్జి పీట్లు చేసిస్తారు కదా ఆ
ఎందుకంటే ఇప్పుడు కొందరు కొందరు చెప్తారు చెప్పరు
ఆ దాన్ని అడుక్కో బెస్ట్ అంటావా
ఆ అంటే ఇక చెప్పే వాళ్ళు ఉంటే చెప్తరు అనుకో కానీ ఇక తెల్వని వాళ్ళు ఉంట టారు కదా అపుడు ఇంగ ఆళ్ళని నీది అంది చెప్పేసి ఇక ఛార్జీకి టికెట్ కొనుక్కో మని మంచినకి సింపుల్ గా క్లియర్గా అర్థం అయితాది అని చెప్పేస్తుంది
ఆ అవును
బెస్ట్ అది
ఊ ఎో నేర్చుకోవాలిమా నువ్వు కూడా ఏదో ఒకటి నేర్చుకోవచ్చుగా
నేర్చుకోవాలి నేను గూడా చూడాలి ఏదైనా
ఏది ఇంటికాడ ఉండ బుద్ధి అయితలేదు ఇంటికాడ కూడా
ఇట్లా సిస్టమ్ అయితే ఉందనుకో నాకు కూడా కానీ నాకేముందంటే ఏమంటారు ఇట్లా మెహందీ మ్ లేకపోతే బ్యూటీషియన్ అన్నా ఏదైనా ఇట్లే
మరి పోక పోయినవ్ బ్యూటిష తనకి ఒక పేను
అంటే ఫ్రీ ఫీవి ఎడ్నన్నా క్యాంపస్ ఉంటది కదా
ఉంది అంది ఆడా
మేడమ్ వచ్చింది
చా ముచ్చిస్తన్ ఒద్దా
అంటే ఆడ హాస్టల్ ఉండాలంట
ఎందుకు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్ చ్చు దగ్గరోళ్ళు
ఏమో హాస్టలనే ఉండాలి అని అన్నారు
ఆహా లేదు మే పోయినప్పుడు ఉంది దగ్గరోళ్ళకి అప్ అండ్ డౌనే ఉంది. నేనయితే హాస్టల్ ఉన్నా ఎందుకున్ననో అర్థమే కాలే పదమూడు రోజులు పిచ్చి లేశింది అసలు నేన్ నర్సింగ్ హోమ్ నర్సింగ్
ఆహా
ఆ మంచినే అనిపించింది అంత మంచినే ఉంది కానీ ఆడ ఉండబుద్ధి కాలే హోస్టల్ లా
హ్మ్మ్ అయినా ఇంకా హాస్టల్ అలవ్టులెన్నోలకి
ఆ మస్తు కష్టం అస్సలు ఒకసారి కూడా లేను ఆ పదమూడు రోజలు ఏట్లునన్నో ఏమో ఇంటికి వచ్చినంక ఆ
అంటే ఇప్పుడు హాస్టల్ అయినా సరే గాని ఇప్పుడు ఇప్పుడూ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా.
ఆ ఒక్క రైనా ఉంటే ఇంగ ఆడ ఒవ్వరు తెల్వది అడికిపోయినంగనే పరిచయం అయ్యారు అందరు మంచినే మాట్లాడత తురు కానీ హాస్టల్ ఉన్నోళ్లు మంచిగా లేరు అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళు మంచిగా మాట్లాడిన్రు.
అరే
ఎట్లా అంటే సైలెంట్గా వాళ్ళు ఫోన్ చూసుకొని వాళ్ళ వాళ్ళే ఉన్
ఆహా ఇంగ వాళ్ళు ఎప్పటనుంచో ఉంటదిగా
అందరు ఏదొకటి జంటగాల్లు ఎవ్వరు ఎక్కువ మాట్లాడలేదు ఇగ నాకు నచ్చలే అట్లా ఉండ బుదిగద్ హాస్టల కా ఇది బోతే ఓ బ్యూటిషి నేను ఎన్ని డేస్ థర్టీ ఫైవ్ డేస్ అనుకుంట మంచిగానే నేర్పిస్తరు
చాలా మంది అన్నారు కానీ చూడాలి మళ్ళా మా ఊర్లో నుంచి కూడా ఎవరో పోతున్నరు బ్యూటీషియన్ కాదు గానీ ఈ టైలర్ ది ఆ ఐతే ఏమంటారు మా ఫ్రెండ్ చెప్పింది ఆళ్ళ సిస్టర్స్ ఎ అంట ఆ ఒక ఆ పండగ లేదు వాళ్ళ హాస్టల ఉంటుండ్రు అని చెప్పింది
ఆహా
ఇగ అట్లా అని చెప్పి
ఎందుకు ఇప్పుడు మిషన్ నేర్చుకున్నార్ కాదు మిషన్ నేర్చుకు టునే నోళ్లకు ఫ ఫార్టీ ఇయర్స్ లో పోవాలి కదా
అవును
నేల అయితే వాళ్ళ మన హాస్టల ఉంటారా అప్ అండ్ డౌన్ ఎ చేస్తారు
అవునవును
ఆ అట్లా చాలా మంది వచ్చిరు నేన్ పోయినప్పుడుయితే మరి ఇప్పుడు చేంజ్ చేసిరేమో మరి తేల్వది
ఏమో ఇప్పుడైతే ఆలూ పోతురంటా అక్కడనే ఉంటూరు అనినది మా రెండు
మ్మ్ హు
సరే తీయని అనుకున్నాను నేను అంతకు ముందు కూడా సిస్టమ్ కి ఒక ఎం అంటారు జిఎంఆర్ అని ఉంటది అక్కడ పోయి నేర్చుకున్నా త్రీ మంత్స్ ట్రైనింగ్ అది దాన్ తర్వాత జిఎంఆర్లా సిస్టమ్ డేటా ఎంట్రీది డిడీ లో కోల్ కానీ ఇ నేచుకున్నా కానీ అక్కడ చూపించరు జాబ్ కొన్ని మన్స్ చేసిన దాని తర్వాత అంత అక్కడ మంచిగా అనిపియలేదు బంద్ చేసిన అట్లట్లా కానీ ఏమంటారు ఈ ఎంబీఏ చేసే టైమ్ లో ఇంటర్న్షిప్స్ బానే వస్తాయి
ఆ ఓస్తాయ్ సారే అగు
సరే సరే
అ